హలో
హలో
హాయ్ అండి
హ
హలో వినిపిస్తుందా అండి
హాయ్ అండ్ ఆ వినిపిస్తుందండి
బాగున్నారా ఆ ము ఏం చేస్తూ నేను బాగున్నాను చాలా థ్యాంక్స్ అండి ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా
చేసామండి
ఏం టిప్ టి వేసారు
మేమ అండి పులిహోర చేసామండి
ఊ ఏం పులిహోర ఎసారు
చింతపండు పులిహోర చేసాము అండి
అవునా ఎట్లా చేస్తారండి చింతపండు పులిహోర మీరు
మామూలుగా చింతపండుని ఫస్ట్ కలుపుకొని దాన్ని నానబెట్టుకొని, ఒక పావు కిల అంతా తీసుకొని హాఫ్ కేజీ రైస్ కి
హుమ్
హాఫ్ కేజీ రైస్కి ఫస్ట్ రైస్ తీసుకొని రైస్ వండుకున్న తర్వాత మామూలుగా పోపు పెట్టేసుకుని, అందులో చింతపండు రసం వేసుకొని అది మసిలిన తర్వాత అందులో సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఈ రైస్ వేసుకొని కలుపుకోవడంమే అండి, లాస్ట్ కొంచెం ఆ కొన్ కొన్ ఆ
అప్పటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా
ముందు ప్రిపేర్ చేసుకుంటేనేమో ఉన్నదాన్ని చేస్తామండి లేదు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు,
హు ఎన్ని రోజులు నిలువ ఉంటది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అట్లా,
వన్ టూ మంత్స్ ఉంటదండి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
బయటే పాడైపోద్దేమో
బయట అయితే పాడై పోతది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
హుమ్ నాకు చాలా ఇష్టం అండి చింతపండు పులిహోర, కాకపోతే నేను ఎకు ఎక్కువ నిమ్మకాయ పులిహోరనే చేస్ సు ఉంటా ఎందుకంటే అది కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది కదా చింతపండు పులిహోర అంటే మల్ల అది అంత మరగాలి మళ్ళీ దగ్గరికి అవ్వాలి అది కాస్ త చిక్కబడినాక మల్ల అందులో రైస్ వేసుకోవాలి సో ఇంత టైమ్ ఆ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి
మీరెలా చేస్తారు నిమ్మకాయ పులిహోర
నిమ్మకాయ పులిహోర నేను మా ఆడపడుచు దగ్గర అంటే మామూలుగా చేస్తాను కాకపోతే మా ఆడపడుచు స్టైల్ ఏంటంటే తను ముందే ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసేసిస్తది చిన్న కట్ చేసి అందులో నిమ్మకాయ పిండేసి వచ్చి పక్కన పెట్టేస్తది ఈ లోపు ఈ ఒల్లి ఉల్లిపాయలు మంచిగా నిమ్మకాయ రసాన్ని పీల్చుకొని అది ఒక డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది
అవును
తర్వాత మామూలుగా ఆయిల్ వేసి అందులో పాప్పు దినుసులు తాలింపు ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు పల్లీలు ఇవన్నీ వేసేసి రైస్ వేసిన తర్వాత రైస్ హీట్ అయిపోతుంది కదా ఇంకా వేడెక్కినాక మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ ఉల్లి పాయలు ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అప్పుడ వేస్తాను ఆ మంట ఉన్నప్పుడు వేసుకోవ ఆఫ్ చేసినాక ఆ వేడికి ఈ నిమ్మకాయ పులుపు రసము తింటూ ఉంటే ఆ టేస్ అే చాలా బాగుంటది నిమ్మకాయ్ లో ఉల్లిపాయలు హు ఆ ఉల్లిపాయల టేస్ట్ బాగుంటాది అప్పుడు ఆ ఇది ఒక వెరైటీ మామూలుగా మనం నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ నేను ఎలా చెప్పాను అలా చేసుకుంటాం కదా
ఆ
ఇట్లా ఉల్లిపాయలు వేసి చేస్తే ఆ తినేటప్పుడు ఉల్లిపాయలు అవి పు పుల్లగా తగులుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటది ఇంకా
ఓకే ఓకే
ఇంకేం వంటకాలు చేస్తుంటారు ఎక్కువ మీరు ఇంట్లో
ఇంట్లో అన్ని వెరైటీస్ వంటకాలు మామూలుగా చేస్తూనే ఉంటాం చికెను మటను
ఓ బిర్యానీ కూడా వేస్తారా చికెన్ ఆ ఇప్పుడు సమ్మర్ కదా పికిల్స్ పెచ్చా పెట్టారా మామిడికాయ పచ్చడి
ఆ నిీ లోపచ్చడీ పెట్టామండి
ఎట్లా పెడతారు
మామూలుగా వన్ ఇయర్ నిల్వ కోసం కాబట్టి దానికి అన్ని సరిపడా చేస్తేనే మంచిగా ఉంటది లేదంటే పాడైపోతుంది అన్నట్టు మామూలుగా రెండు రెండు కిలోల క్కలకి ఆ పావుకిలో కారం వేస్తారు
హ
హండ్రెడ్ గ్రామ్స్ జీలకర హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు
హు
త్తా ఎల్లిపాయల్ పావు కిలో
ఉ ఉప్పు
ఉప్పు హాఫ్ కేజి వడుతది రెండు కేజి లావ
రెండు కేజీల మామిడికాయ ముక్కలకీ
కేజి అదే పౌ ఆఆ హఫ్ కేజ్ కేజీ పడుతుంది కారం పావు కిలో పడతది
కారమే పావు కేజీ ఉప్పు మాత్రం హాఫ్ కేజీ
ఆ ఎందుకంటే అది వన్ ఇయర్ మంచిగా వక్కకి పట్టాలి ప్లస్ ఇదంతా పట్టాలి కట్టి కారం అంటే ఎక్కువ ఉంటుంది కదా మామూలు పిల్లలు తినలేరు కదా అంతా
అవునవును
కాని అంత ఏయ్యలేము తక్కువ వేస్తాముో ఏం చేకోవాలి ఈ వక్కలన్నీ మంచి నీట్ గా కొట్టించుకొని అదంతా దాని మీద మంచిగా నీట్గా దుడ్స్కొని కొని ఆ చు శుబ్రం చేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆర వెట్టుకున్నా తర్వాత అల్లం పేస్ట్ సగం ఏమో పేస్ట్ చేసుకో ఎల్లిపాయల పేస్ట్ సగం చేసుకోవాలి సగం పోపు కుంచుకోవాలి
మ్మ్
కిలో లో ఈ ఈ వక్కలకి ఆ ఈ వక్కలకి ఎల్లిపాయ పేస్ట్ కలపాలి ఫస్ట్
అలం వేయనావ
ఆ ఎయ్యొద్దు అల్ మేయొద్దు ఓన్లీ ఎల్లిపయ పేస్ట్ ఈ మా మామి ఒకే వక్కలకి పట్టించాలి
ఓకే మ్మ్
పొడి ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాల పొడి ఫిఫ్టీ గ్రామ్స్ ఒక త్రీ స్పూన్స్ మెంతి పొడి
మ్మ్
క్లేస్ ట్టి మళ్ళీ వక్కలకేసి మళ్ళీ అది కూడా పట్ట పట్టియాలి వక్కలకి చేదొస్తది అం ఆ అందుకనే త్రీ స్పూన్స్ ఆర్ టూ స్పూన్స్ అంతే త్రీ స్పూన్స్ ఎక్కువ
మ్మ్
అదేసి మంచిగా మిక్సీ వ దానికి బట్టి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ తర్వాత ఉప్పు కారం ఏసుకోవాలి సరిపోయే అంత కొంతమంది ఆ అన్ని ముక్కలు కొంతమంది కువబాట్టించుకుంటారు కారము కొంతమంది
అదే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు చేసేస్ ఉంటారు
ఆ ఎస్ కలిపేసుకొని ఏం లేదు మళ్ళీ ఒక కేజీ అంటే ఎక్కువ ఆయిల్ ఉంట టే ఎక్కువ నిల్వ ఉంటది కాబట్టి ఎకువ ఆయిల్ ఉండాలి దానికి
ఉమ్ పచ్చడి ఆయిల్ వాడతారా సపరేట్ లేదంటే మన సన్ఫ్లవర్ ఆయిల్స్ వాడతారా మీరు
పల్లి నూనె వాడితే బాగుం తే టేస్ట్
ఊమ్ అవును పచ్చళ్లోకి అదేంటో పల్లీ నూనె పచ్చ నూనె ఇవ్వై తే నే బావుంటాయి మళీ మన సన్ ఫ్లవర్ ఈ రిఫైండ్ ఆయిల్స్స్ వస్
అస్ అస్సలు బాగుండవు అంతా స్మెల్ చేంజ్ ఐతన్టది పచ్చడది
ఊమ్ అదేంటో పల్లి నూనెతోని చాలా మటకు ఎవరు వంటలు చేసుకోర అంటే అప్పట్లో చేసుకునే వాళ్ళు పల్లీ నూనెలతోని వంటలుగాని ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు ఇప్పుడంతా రిఫైడ్ ఆయిల్ కానీ పచ్చళ్ళ వస్తె మాత్రం కచ్చి ఖతంగా మళ్ళీ పల్లినూనేనే పెటిస్తారు
నేనే వాడతారు ఇక పోపు వేసుకొని మొత్తం ఆయిలంతా పోప అంత ఆ అయిల్ మొత్త మొత్తం ఆరిపోవాలి చల్లారిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఈ ముక్కలకుగా పట్టించి మనం డబ్బలో ఆల్రెడీ సీసలో అన్నా డబ్బలన్నా పెట్టేసుకోవచ్చు అన్ తే ఒక త్రి డేస్ తర్వాత ఆ ఒక త్రి డేస్ అట్లనే వదిలేయాలి ఒ లేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ దాన్ని కలుపుకొని ఇంకా కారం ఉప్పు ఏమన్నా పడత చూసుకని తక్కువ అయితే మళ్ళ ఆయిల్ కొంచెం వెడ్ చేసి అందులో ఉ ఉప్పు కారం చల్లారిన తర్వాత కలిపి ఇందులో కలుపుకోవచ్చు
అచ్చా నూనె వేడి చేసి నూనెలోనే ఉప్పు కారం వేసుకో
ఆ ఆ లేదు నూనెలోనే నూనె చల్ల రాలే వేడి చేసాక చల్లారినక అందులో ఉప్పు కారం కలిపి ఇది పచ్చల్లో కలుపుకోవాలి
ఊహ్మ్
ఒకవేళ తక్ తక్కువ ఎక్కువ అనిపిస్తతే అట్లా చూసుకోవడానికి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చేస్తారు.
ఊమ్ పెద్దగా నాకు ఈ పచ్చళ్ళు ఇవేమి తెలియదండి మా మమ్మీ మా డాడీ పెట్ ఇద్దరు పచ్చడి ఇద్దర్ కలిపి సొ వాల్ పెట్టి నాక్ వంపి చ్చే దప్పుడు
ఆ
త్త కొన్ రోజుల్ నుంచి వాళ్ళు పెట్టట్లేదు ఇంక మా అత్తే పెడ్తారు ప చ్చేరి కాకపోతే నేర్చుకోవాలి ఎందు కెంటే రేపు రేపు మనం కూడ పిల్లలకు పెట్టాలి కాబట్టి అందుకనే తెలుస్ కుంటున్నాను ఎలా చేస్ తరూ ప చెడి అసల్ కొలతలేంటి అని
టైం చేస్తే మనకి ఇంత ఈజీనే అనిపిస్తుంది
హుమ్ కాకపొతే దానికోసం ప్రిపేర్ చేయాల్సిన ప్రాసెస్ అంత ముందు కొద్దిగా టైం ఇల్లు దుడ్చుకోవాలీ తలస్నానం దెయ్యాల్ ఈ అన్ని తెచ్చుకోవాలి పొట్ ట్టుకోవాలి
ఖచ్చితంగా ఈ ఆ ఖచ్చితంగా ఈ పచ్చళ్ళు పెట్టె టప్పుడు మనం అసల్ మాట్లాడకూడదు
అవునా ఇలా కూడ ఉంటదా
ఆ ఒకవేళ మాట్లాడి మన తుప్పిళ్లు గాని మనం మాట్లాడితుంటే మామూలుగా అట్లా పడుతది, ఖరాబ్ అయితది
ఓ
కర్చీపు కట్టుకోవాలి కర్చీపు కట్టుకొని మాట్లాడకుండా పట్
మర్ చాలా మంది యూట్యూబ్ లలో వీడియోస్ పెట్టే వాళ్ళు చెప్కుంటూనే పచ్చడ్ పెట్టేస్తుంటార్ కదా
ఇ అదెదె ఇ అది అట్లనే కాని మామూల్గ నాకు తెలిసిందయితే అది, మళ్ళీ ప్ల ప్లస్ నీట్ గా తలస్నానం చేసు
హుమ్ తలస్నానం చేసుకోలి, మా మమ్మీ వాల్ చేసేవాళ్ళు సొ నేన్ అలాచూసానన్మాట, కంపల్సరీ మా మమ్మీ ఇల్లు తుడ్చేది తల స్నానం చేసేది, ఈ లోప్ మా డ్యాడి ఎల్లి మామిడికాయ్ ముక్కల్ మంచి కొట్టి చ్ తీసుకొచ్చేది తర్వాత నేను మా డ్యాడి పుచ్చు నా మాడికాయ ముక్ ముక్కలన్నీ దూడ్చెసేది ఈ లోపు మా మమ్మీ మసాలా కోసం అదె కద సొ వేసే జీలక రావాల పొడి అవన్నీ వేంపేసి మిక్సీ పట్టి పెట్టేది తర్వాత్ ఇద్దరు కల్సి పెట్టేవాళ్ళు పచ్చడి
ఓకే
ఇద్దరు కలిపి పెడితే టేస్ట్ చాలా బాగా వచ్చేది ఇంకా పచ్చళ్లుు
ఆ అంటే ఒకరు హెల్ప్ చేయడం వల్ల ఇంకా టే టైమ్ సేప్
టైం సేఫ్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇంకా అది పెట్టాక మంచి కా అదే గిన్నెలో అన్నం మం చిగ కలిపేసి ఆ టేస్ట్ నిజంగా బాగుంటాది అసలు నాకు మా డ్యాడి అలవాటు చే నాలాగా పచ్చళ్ళు ఎప్పుడైనా రోట్లో నూరితే అదే రోట్లో అన్నం కలిపి తినిపిచ్చేవాడు ఆ ఇప్పుడు మనదంతా మిక్సీ టిల్ వాడకం
అవును
శీలలో అల్ల అన్నం కడుపుకొని కలుపుకొని తినడా తినాలని కూడా అనిపించదు ఎంత వాష్ చేసినా ఏదో ఓక కురువుల కింత అట్ల కిందనో వాటర్ ఉండిపోయి ఏదో చెత్త ఉండిపోతా ఉం ఉంటది గాని రోట్లో నూరినప్పుడు
ఆ
బ ఆ అన్నం వేడి వేడి అన్నం కలిపియాలా తినిపిస్తే రెండు మూడు ముద్దలే కడుపునిండెంత తి పిట్
అసలు ఫుల్ కడపు నింమిపో నిండిపోతుంది
రోళ్ళు రోకలు ఇవన్నీ వాడి అంత ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మనదేం ఉన్నది అందులో ఏసామ్మా మిక్సీలో వేస్ చి తిప్పమా అయిపోయింది ఇన్స్టెంట్ అలాగే ఇన్స్ స్టంట్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి మనకి
అవును అప్పటి జనరేషన్ ఫుడే మంచిది అప్పటి వాట వాడకాలే మంచివి
అవును అప్పుడు అసలు పంటలు కూడా ఎక్కువ ఆ మందులు ఇట్లాంటివి ఏమి ఏయక
ఉండకపోయేది అవును అసలు ఇంత ఆ ఫుడ్ వల్లనే ఆరోగ్యంగా ఉండేట వాళ్ళు అప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకొని ఇప్పుడు అన్ని కెమికల్స్ అన్ని మిక్సీ ఫుడ్లు
ఫుడ్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి బయట జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది పిల్లలకు కూడా
అవును
ఇంకేం చేస్తాం ప్రస్తుతం ఉన్న పిల్లలు గనక ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు, మనం పిల్లల్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది, ఈ రోజుల్లో వాళ్ళకి నచ్చినట్టు
అవును
ఉ
కానీ మనం కూడా వాళ్ళ మన అమ్మ నాన్న వాళ్ళ నుంచి నేర్చు
నేర్చుకునే పిల్లలలకు నేర్పించాలి నేర్చుకోవాలి వాళ్ళు కూడా మనం కూడా నేర్పించాలి
వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి
అవునా ఇవాళ మీ దగ్గర మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో నేర్చుకున్నాను అయితే నేను ఈసారి ట్రై చేస్తాను ట్రై చేస్తానండి తప్పకుండా ట్రై చేస్తాను మీ రెసిపీని షేర్ చేస్త నందుకు చాలా థ్యాంక్స్ అంటే కొలతలతో చెప్పి చెప్పారు కాబట్టి ఈజీగా ట్రై చేయడానికి ఉంటది
ఓకే ఓకే
ఉ సరే అండి
ఓకే అండి
మరి బాయ్ అండి బాయి